హలో
హలో
హలో బాగున్నారండీ
హలో వినిపిస్తుందాండీ
హలో వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తా ఉంది
బాగున్నాం బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏమి చేస్తున్నారు
ఏం లేదండి ఊర్నే ఉన్నాము మీరేం చేస్తున్నారు
అవునా
మేము అండి ఇది ఉగాదికిెళ్లాలనేసి బయలుదేరుతున్నామండి మీ ఊరు సైడ్ ఎలా చేస్తారు ఉగాదికి వెళ్తున్నారా మీరు
అవునండి నేను కూడా ఉగాదికి వెళ్తున్నాను ఉగాది ఇప్పుడు కొంచెం పెద్ద పండుగ కదండి
అవునా అండి ఓకే మీరు బాగా చేస్తున్నారా అండి మీ ఊరు సైడ్ ఉగాది పండుగ
ఆ మా ఊరు సైడ్ చాలా బాగా చేస్తారండి మాకు ఉగాది చాలా పెద్ద పండుగ
అవునా అండి ఓకే ఎలా చేస్తారు ఏమైన చెప్తారా అండి మీ సైడ్
అవునా అండి మేము నార్మల్గానే పొద్దునే లేసి అంటే ముందే ఒక రెండు మూడు రోజులు వారం ముందే ఇల్లంతా కడిగేసుకుంటాం ఇల్లంతా శుద్ధి చేసుకుని మన ఇంటి ముందర చుట్టూ పక్కల అ కూడా పాకం చేసేసుకోని సామాన్లు అవన్నీ కడిగేసుకుని అవన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకుంటం తర్వాత ఇంకా ఉగాది రోజు పొద్దున్నేలచి చీకట్లానే స్నానం చేసి ఇంకా పూజ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చి చేసుకుంటానడి
అవునా ఉగాది పచ్చడి ఎలా చేస్తారో తెలుసా అండి మీకు
ఆ తెల్సండీ అంటే మేము చేస్తాం అండి ఉగాదీ పచ్చడి అంటే ఇలా షడ్రుచులతో చేస్తామండి ఉగాది పచ్చడి ఆ మామిడికాయల వస్తాము వేపపువ్వు వేస్తాము బెల్లం వేస్తాము
ఓకే
చింతపండే
ఓకే
ఉసిరికాయ ఏస్తాము
ఉమ్
ఇట్లా కొన్ని కొన్ని రకాలు అట్లా వేసేసి ఉగాధి పచ్చడిలాగా చేసుకుని ఫస్ట్ దేవుడికి పెడతాము
ఓకే
దేవుడికి పెట్టిన తర్వాత
అవును
ఆ ప్రసాదాన్ని మేము తీసుకుంటామండి
ఓకే వంటలు ఏమేమి చేస్తారండి ఉగాది స్పెషల్ గా
ఉగాది స్పెషల్ అంటే హోలిగలు నెయ్యి చిత్రాన్నము ఆలుగడగూర పప్పు అన్నము వడియాలు అప్పడాలు రసము మజ్జిగా
అవునా అండి ఓకే కొత్త బట్టలు ఏమి కొనరా అండి మీరు పండక్కి
ఆ కొంటాం అండి కొత్త బట్టలు కొంటాం ము పొద్దున్న తలంటూ స్నానం చేశాక కొత్త బట్లే వేసుకుంటాము
ఓకే ఐ మీన్ టెంపుల్ కె టెంపుల్ కెళ్తరు మీ ఊరు సైడు
అంటే ఇప్ర పర్టిక్యులర్గా ఈ టెం ప్పులనేకి లేదాండి
ఓకే
నార్మల్ గా ఫస్ట్ అయితే మేము ఏదో ఒక గుడికి మాకు దగ్గర్లో ఉన్నదైతే సత్యనారాయణ స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి అండి సొ ఇంకిది కొత్త సమ అవసరం కాబట్టి ఒక రెండు మూడు గుంలకు అట్లా తిరిగేస్తాం అనమాట
అవునా మే మే మా ఊరు సైడ్ అయితే ఇంటి దేవునికి వెళ్తామండి ఉగాది ఉగాది కి
ఆహా అంటే ఇంటి దేవుడికి మేము ఈ రోజే వెళ్తామం అండీ అంటే ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది కదా
ఆ
సో ఆ అమావాస్య రోజు వెళ్ళస్తాం అనమాట ఈ రోజు మా అమ్మ వాళ్ళు వెళ్ళారు
అదే అదే ఉగాది రోజు బాళ్ళు బియ్యము తీసుకోపోయి ఇస్తామండి
అవునవును మేం మేం కూడా అంతే మేం కూడా అంతే బియ్యము బ్యాల్డు బియ్యము బ్యాల్డు నవధాన్యాలు ఇట్లా కొన్ని కొన్ని తీసుకుని వెళ్ళి అక్కడకి చేసొస్తాం దేవుడి కోసం
అవునండి మీకు కొలిక చేయడం తెలుసా అండి
ఆ కొద్ది కొద్దిగా తెలుసండి అలా అమ్మకి హెల్ప్ చేయడమే అంటే సొంతంగా నేనైతే చేయలేనండి మీరండి
కోచ్చుండి చేయడము
బానే చేస్తారా పలుచగా చేస్తారా
పల ఎలా చేయాలో నేను చెప్పే విధానంగా మీరు ట్రై చేయండి బానే వస్తుంది
పండి ఒకస
ఓకే ఫస్ట్ వచ్చేసి ఆ బా బలు తీసుకోండి మీ ఫ్యామిలీకి ఇప్పుడు ఎంత మంది ఉన్నారో ఎన్ని కావాలి క్వాంటిటీలో ఒక నే మేమైతే మేము చ మది బిగ్ ఫ్యామిలీ అండి మేం తీసుకు ఒక అరపావు ఒక దగ్గర దగ్గర ఒక కేజీ నిండా బాల్ తీసు కుందా మండీ ఇ కంది బాల్లు తీస్కొనేసి వాట్ వట్టర్ పెట్టేసి ఉడకినీస్తామండి ఫస్ట్ ఆ బాళ్ళు ఒక రకంగా ఉడికిన తర్వాత ఆ మళ్ళీ బెల్లము బెల్లం దంచి చిన్నగా, బెల్లం వేసేసి దాంట్లో ఇంగ వాటర్ లోనే కరిగిపోతుందండి ఇంగా మళ్ళీ చే చెగ్ సొంటి యాలక్కి తీసుకొని ఏసేసి ఆ రోలు ఆరల్స్ మిక్చి ఏదైనా పట్టేసి కొంచెం గట్టిగా ఉండేలాగా మిక్సీ పట్టాలండి అటు ఆ ఫుల్ గట్టిగా లేకున్నట్లు లూజ్ గా లేకున్నట్లు మిడిల్ గా ఉండడం పట్టేసి ఆన్ తర్వాత ఓలక్కికి మనము మైదాపిండి రవ్వ ఆ ఓలుగా రవ్వ అని ఉంటుంది మైదాపిండి ఓల్ ఆ రెండు ఏసి కొంచము ఆయిలు వే వేపిండి ఆయిలు మళ్ళీ మనము కొంచెం పాలు ఎసి కొన్ని వాట వేసేసి పిండి ఎంత కలుపుకొని పెట్టుకోవాలండి
అంటే పిండి పిండి పిండి ఏ రకంగా కలుపుకుంటామండి కట్
హాహా గట్టిగా కాకుంన్నట్లా చాలా మెద్దగా ఐ మీన్ మనం తీడితే సాగేలాగా ఉండాలండి
ఓకే ఓకే
ఆ ఆ విధంగా ఆ కాన్సెంట్స్ లో కలుపుకొనేసే మనము వన్ ఒక్కొక వన్హవూరు వదిలేసే తెండాలి కా కలిపేసి ఒక ఫ్రీ ఆ ఆ ఫ్రిడ్జ్ ట్లో అలాగా పెట్టడమో లేకపోతే బయట ఏమైనా పెడితే ఒక వన్ అవర్ తర్వాత కొం చెం మది పిండి బాగుంటుందండి ఆ మెత్తబడి బాగవుతుంది ఆయన తర్వాత మనం బయట అయితే కవర్లు దొరు తాయండి మేమయితే తడ్ ఐ మీన్ రే కానీ ఓలికి చేసే రేఖ ఉందండి మా ఇంట్లో కవర్ అయినా తెచ్చు కోచ్చు హ ఎందు ఎంటే ఆ రేక్తో అయితే మనం చేయడానికి ఈజీగా ఉంటుంది కవర్ అయితే మనం ఇట్లా పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది
ఓకే ఓకే ఎట్లాండి ఆ రేక ఎక్కడ దొరుకుతుంది
గా బయట దొరుకుతాయండి మీరేమైనా ఆ సా
సోనా అదిలేదు
సామాన్లు షాప్ లోకి వెళ్తే ఓలిగ తీడే రేఖ అంటే ఇస్ స్తారండి
ఓ నిం ఫస్ట్ టైమ్ వింటున్న అండి నార్మల్గా నను కవర్లు అదే నేను నార్మల్ గా కవర్ లో చేయడమే చూసానఅనమాట
ఉమ్ ఓకే ఆ రేప్ ఉందండి పల్సంగ రేఖ ఉండ వస్తాది దాంతో ఆ మనం త దాన్ని రేఖ తీసు చూసుకుని జస్ట్ ఇట్లా ఆ మనం అనేస్తే ఊడి పడిపోతుంది కవర్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ కాలడము అవన్నీ ఇవ్ ఇబ్బంది కదండి స కొంచెము ఆ అది ఆ పిండి తీసేసు కొని పూర్ణం పెట్టి మిడిల్లు చుట్టేసి చేతితోనే అనేస్తే ఒక పైన దాని పైన ఏదైనా కవర్ పెట్టి సిర్ ఇలా స్ప్రెడ్ చేసేస్తే అయిపోయిడి చిన్న పల్సంగా దాన్ని తీసుకొని వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి వేస్తే ఓలిగా అయి పోతుందండి నేను బాగా చేస్తానండి మా ఇంట్లో ఓలిగలు
మీ ఇంట్లో మీరేనా చేసేది
అవునండి నేనేేనండి అమ్మకి అమ్మకి హెల్ప్ హెల్ప్ జేస్తా ఉంటానండి
ఓ ఇంటి పనులన్ని బా చేస్తారండి
హా ఆ చేస్తామండి మేము
ఆహా వంట గింట ఇవన్నీ బాసలు తోమడం పాడ నీలలక్
హా అవును ఇంగ ఆడపిల్లలు అయిన్తర్వాత అవన్నీ చేయాలి కదండి
ఈ కాలం పిల్లలెక్కడ నేర్చుకుంటున్నారండి
కానీ మా ఇంట్లో మా మమ్మీ చేయకపోతే తిడుతుందండి
అవునా
ఏమో చేయాలె లేకపోతే చేయమన్నగూడ కూర్చోబెట్టి ఊర్ని చూడంటుందండి నువ్వు చేయకపోయినా పర్లేదా నేనేం చేస్తున్నానో అబ్జర్వ్ జెయ్
ఆ ఓ అంటే మీరు నేర్చుకుంటారు అని
ఆ అక్కడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీకొస్తుంది ఏమేమేయ్యాలి ఏమేం లేదు మా అమ్మ ఏసేటప్పుడు ఎంత కారం పొడి ఏస్తున్నో జూసుకో ఎంత ఉప్పు ఏస్తున్నో జూసుకో
అ
నేను చేయకపోయినా నాకు నన్ను కూర్చోబట్టి అక్కడ చెప్తానే ఉంటుందండి
దాని బదులు మీరు చేయడమే బెటరేమో కదండి మీకు ట్రై చేసినట్న్నా ఉంటుంది
ఆ అవునండి ఇంగ నేను ఒకోసారి అమ్మకెమన్న బాాలేదంటే ఇంగా తను చెప్పిండ ఏమంత గుర్తుంటుంది కదండి ఎంత ఎంతేయ్యాలి ఎప్పుడేయ్యాలి అనేసి సో నే నింగ నెక్స్ట్ టైమ్ అమ్మా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నేనే చేసేస్తానండి
అంతెలేండి
హ్మ్ ఇంకా అండి
ఇంకేం లేదండి చెప్పాలి మీరు చెప్పినట్టు నేన్నోకసారి గుండు బీ చేయడం ట్రై చేస్తానండి ఎపుడ్
ఆ ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి, మళ్ళీ నాకు ఎలా వచ్చాయి ఏమనేది ఒసారి కాల్ చేసి
ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చెప్తాను
ఉమ్ ఇంకా అండి, సరే థ్యాంక్స్ సరేనండి ధన్యవాద్ ధన్యవాదాలండి నాతో మాట్ మాట్
అంతే మెయింటుకుడా
బా యండి
సరే అండి బాయ్ అండి